వినిపిస్తుంద అండి. ఆ వినిపిస్తుందండి. మేడం తిన్నారా కాఫీ తాగినారా.
ఇంకా లేదు మీరు.
ఆ నేను ఇప్పుడు తాగుతున్నా.
అహ.
నేనా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి.
ఓకే ఓకే.
మీరు ఓకే ఓకే బెంగుళూరులో ఓకే మాకి ఇడ ఇంకా అయ్యో సారీ కే అవ్వాన్ని మాట్లాడకూడదండి మర్చిపోయా ఇంకేం అండి
చెప్పాలి
ఏం తిన్నారు మధ్యాహ్నం
నేను అన్నం పప్పు తిన్న
అన్నం పప్పు తిన్నారా నువ్వు యా ఇక దీంట్లో నీనా అండి సాంబార్ మోటిక్కయ ప్రై
పప్పు
అవ్ ఓకే అండి నాద అండి
ఆ లేదా
ఓకే ఓకే
లేదండి
ఆ ఓకే అమ్మా ఇంకేం అండి మ్మ్ మీ అమ్మ వాళ్ళు ఫార్మర్స్ ఏ నాండి మనవాళ్ళు
అవునా
ఏం పండిస్తుంటారండి పంటలు మీరు వాళ్ళెం పండిస్తుండ్రు
వేరు చేనగా
వేరు శెనగ
వినిపిస్తుందా ఆ మడి ఇవన్ని పండిస్తుంది
వరి పంట మ్మ్ మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అవి ఎక్కువ పండిస్తారు మా అత్త వాళ్ళ సైడ్ అయితే సీనా పళ్ళు బననా ఎక్కువ
ఆహ
సీనా చెట్లున్నాయి
ఓకే ఓకే
ఇంకేం అండి ఈ రోజు ఆఫీస్ లేదండి నీకి
ఉంది ఉంది ఆఫీస్ కి వెళ్ళాను కొద్దిగా బ్రేక్ టైము దానికోసం బయటకు వచ్చా
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఓ
ఆ
ఇంకేం అండి ఇంకా అండి క్వాలిఫికేషన్ మీది ఇంకా ఓహో క్వాలిఫికేషన్ ఓకే ఓకే ఓకే అండి ఇప్పుడు వినిపిస్తుందా అండి క్లారిటీగా కొంచెం బయటకు వొ
ఆ వినప
ఆ అదే ఇంట్లో ఉంటే ఇంకొంచెం క్లారిటీ ఉండదు మ్మ్ ఇంకా అండి ఏం మూవీస్ కి ఏమ్ వెళ్ళలేదా
ఆహా లేదా వీకెండ్ లో మాత్రమే వెళ్
వీకెండ్స్ లో ఓకే మీరు హాస్టల్ లో ఉంటారా రూమా
పీజీ పీజీ
ఆ హాస్టల్ ఓకే ఉమ్ మాకు మా సిస్టర్ ఉందండి ఎంబిఏ జేసింది పాపం తను ఇయర్ అయిపోయింది కానీ తను డిగ్రీ నుంచే జాబ్ కోసం ట్రై చేస్తుంది తను అవి అంటే నాన్ ఐటి లో వస్తున్నాయి నాన్ ఐటి లో వద్దని ఐటి లోనే జాబ్ జేయాలని ఓ చానా కష్టపడుతుంది పాపం ఇప్పుడు ఎం బిఏ అయిపోయింది రీసెంట్ గనే చూస్తుంది
ఉమ్ హు ఉమ్
జాబ్ కోసం ట్రై జేసుంది ఏదో టూ కోర్సెస్ చేసిందండి పైథాన్ ఫుల్ స్టాకు ఏదో ఇదే డేటా అనాలసిస్ ఉమ్ రెండు చేసింది కోర్సులు మంచి ఇగ బానే చదువుతది పాపం ఏదో మొన్న ఏదో వచ్చిందంట రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ కానీ వాళ్ళు ఐటి అని చెప్పి దాంట్లో ఆ అం అట్లా జెప్పి అంత ఇది డేటా ఎంటర్ చేపిస్తారంట అని అందరు చెప్పుతున్నారంట రివిస్ కూడా అదే అయి ఉన్నాయంట చూస్తే అందుకని తను అక్కడ చేయగూడదు వద్దను
ఆహా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నార
ప్రజెంట్ ఖాళీగానే ఉందండి తను ఇంగా మొన్న అయిపోయింది ఎంబిఏ ఇయర్ అయిపోయింది ఇంకా
ఉమ్
ఇంకా అండి
ఎక్కడ చదివారు
తను అండి ఇక్కడే మా అంటే మరి మరీ జెప్తా ఈ కాల్ కట్టేమిసి అ ఇంకా అండి
ఏంటి విశేషాలు
ఉమ్ ఇంకేమండి ఇంగ మాకు ఫెస్టివల్ ఉంది దగ్గరలో పీర్లపండగ ఆ ఇప్పుడే ట్వంటీ సెవెన్త్
ఈ మంత్ ట్వంటీ సెవెన్తా ఓకే ఓకే
మాకు ఇక్కడ చాలా ఫేమస్ మీకీ యంలో మన మన రాష్ట్రంలో ఫేమస్ ఇప్పుడు దెలిసే ఉంటది విలేజ్ చెప్పను మన నెంబర్ వన్ ఇక్కడే ఒక చోటు అది మా ఊరు ఆ మీకు ఐడియా ఉంటది
ఓకే
ఉమ్ అంటే ఇక్కడ మన దేశంలోనే నెంబర్ వన్ గదా ఇక్కడ మన ఆ నెంబర్ వన్ జరిగేది అందుకనీ మా ఊరు చానా స్పెషల్ ఈ పండగ ఇప్పుడు నుంచే ఇగ పదేడవ తేదీ గుద్దులని వేస్తారన్నమాట గుంత దొవుతారు దేవుంది దేవుని దగ్గరి కంట పిర్ల స్వామి ద గ్గర ఇంకా ఇప్పుడు నుంచి వంటలు చేస్తారు అంత పిండి బడి ఈ పది రోజుల నుంచి స్టార్ట్ చేసేస్తారు అంటే రిలేటివ్స్ కోస్తారు ఉమ్ రిలేటివ్స్ అందరు వస్తారు అందుకని ఇప్పటి నుంచి కాజ్జికాయలు కారం చుట్లు లడ్డు మీకు ఇది లేదనుకోకుండా ప్రతి ఇంట్లోనే చేస్తారు ఇప్పుడు నుంచి మొదలు పెడితే అప్పుడుకి అయితాయి
ఆహ
ఇంకేమండి అక్కడ నా
ఓకే
ఓకే మీరు కదండి ఇంకేమండి అ
చెప్పండి
ఫైవ్ ఇంకా ఇంకా ఫ ఫైవ్ మినిట్స్ మాట్లాడండి ఓకే ఇంకా సిక్స్ మిన్ టూ మినిట్స్ మాట్లాడితే సరిపోతాది
అ
ఇంకేమండి మీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరు అయినారా
అవునవును
ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఉందా అక్కడ బానే
మీ సైడ్ ఫర్మ్ అవునువును మీరు ఫార్మర్ ఏ నా వర్క్ చేస్తారా
లేదండి నేను నాది కూడా ఎంబీఏ అయిపోయింది అంటే నాది ఇప్పుడు కాదు మీకన్నా నే నాది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అయిపోయింది టూ థౌసండ్ ఫిఫటీన్ ఇప్పుడే అయిపోయింది నేను అంటే ఇంకా చదువుకుంటున్నట్లే నాకు మ్యారేజ్ అయిపోయింది మేము కొంచెం మా ఆయనా ఏదో బిజినెస్ చేస్తుండా అప్పుడు అది కొంచెం మాకు లా లాస్ వచ్చింది అక్కడ ఇంకా లాస్ వచ్చేస్ కి ఇంకా మేము ఇక్కడ విలేజ్ లో సెటిల్ అయిపోయినాం
ఆహ విలేజ్ లో ఏమైనా పండిస్తారా మీరు
పంటలు ఉన్నాయండి అరిటి పెట్టినాము ఇవి తిన పళ్ళు పెట్టినం సినీ పండని సిన పం ఆ ఉ
అందులో మీకు బాగా ఇన్కమ్ ఉంటుందా
ఆ ఉ ఉంటదండి బానే వచ్చింది ఈసారి కానీ మేము కాంబిన్డ్ ఫ్యామిలీ కాంబిన్డ్ ఫ్యామిలీ ఇది మంచి
హ్మ్
వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉంటది మనకం టూ ఏముండదు షేర్స్ చేస్తుండేది తింటుండేది అంతే
ఆహా ఉ ఎన్ని మంత్స్ నుండి వేస్తారు అది అటిపాం మేము త్రీ మెంబర్స్ పీజీలోనా వన్ ఇయర్ ఒక సార్ వన్ ఇయర్ వన్ టైం వస్తుంది అంతేనా వినిపిస్తుందా ఆహా ఆ
మనకు టూ టైమ్స్ వస్తాయి సంవత్సరానికి రెండు పంటలు కానీ అంటాం అండి భలే మంచి లాభాలు ఈ జాబులు కన్నా ఇన్నిటికన్నా సిన చెట్లా ఉంటే ఫుల్ హ్యాపీ సెటిల్ అయిపోవచ్చు బాగా మంచి ఒక అయిదు ఆరు వందలు అన్న చాలు
ఆహా ఓకే
ఇంకా అండి
చెప్పాలి సీనా పండు ఇంకొకటి ఏది చెప్పారు అరటి పండ హలో
మీరపా మీరపా పెట్టినం అండి మిర్చి ఆ మెర్చి పే
ఆ వినిపిస్తా
ఆ మార్చిలో లో కొంచెం ఇప్పుడూ ఎండాలదా సరిగ్గా రాలేదు పంట సరిగ్ కి రాలేదు మిర్చికి ఇంకా బనానా కి బానే వచ్చింది కళ్ళు బాగానే వస్తునయి
ఆహ
ఆ ఇంకేం అండి మీ అమ్మ వాళ్ళు ఏం పెడుతుంటారు అదే అంటిరు కదా
అవును వాళ్ళు అదే రా రాగులు ఆ అరేనా రాగులు
రాగులు కూడా పెడతారా
అంటే రాకంటే మోడి వేస్తారు కదా
ఆ
టే వేసుకోవచ్చు ఆ
అదే అదే
అమ్మమ్మ వాళ్ళు
అవును అవునులే
అవును
మీ అమ్మ వాళ్ళంటే మీ నాన్న వాళ్ళే కదా
మా నాన్న వాళ్ళ లేదు నాన్న వాళ్ళు ఇద్దరు అమ్మంటే లేరు వాళ్ళు ఎవరు అమ్మమ్మ వాళ్ళ అంత
అమ్మా నాన్న ఇద్దరులేరా
ఆ అమ్మ ఉన్నారు నాన్న లేదు
అయ్యో మీ చినపుడే లేరా
ఆ అవును
అయ్యో పాపం
నేను డిగ్రీ లో ఉన్నా
అవునా పాపం మీ అమ్మ చానా దైర్యం గుండాలి సమయం ఆ మీ అమ్మమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు కదా
అమ్మమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు ఇద్దరమే నేను మా అక్క
మీ అక్కకి మ్యారేజ్ అయిపోయింద
ఆ ఆయిపోయింది ఒక పాప
వాళ్ళు ఎ వాళ్ళు వాళ్ళు జాబేనా
అవునవును
మీ అక్క మీ బాబు ఇద్దరు జాబే ఒకే ఆ నాకు టైం అయింది నార్మల్ కాల్ చేస్తా టైం సరిపోదు ఒ